హాయ్ అండి
ఆయండి ఏం చేస్తున్నారు మీరు
ఏం చేయట్లేదండి మీరేం జూస్తున్నారండి
మేము టిఫిన్ చేసామండి టిఫెన్ చేసి ఆ ఫోన్ లో గేమ్స్ ఆడుతున్నామండి
ఆహా ఏం టిఫిన్ అండి ఈ రోజు
ఇంగటి మావి దోశలండి ఈ రోజు
ఉమ్మ్ హా ఎవరు చేసారండి
ఆ మా అమ్మా దోశలు వేసింది అండి
ఆహా ఆ
మ్మ్ మీదేం టిఫిన్ అండి ఈ రోజు
మాంది పూరినండి
ఫుడ్ బాగుంటాయిండి టేస్ట్ నే ఊరువెళ్లారండి నిన్న
మేము ఏ ఊరు వెళ్ళలేదండి ప్రజెంట్ ఇంట్లోనే ఉన్నాం
ఆహ
ఎండాలకి ఏం పోతామండి ఎండాకాలం కదా ఎడాలు తెగబడుతున్నాయి
ఉ
ఆ మీరే ఉంటూరు వెళ్ళారండి
ఊరె ఊరు వెళ్ళదండి మా చుట్టాలు వస్తా అన్నారు మా చుట్టాలు వస్తే అందరం కలిసి వెళ్తామండి
అవునా ఇంకేం అండి సంగతులు
హ్మ్మ్ ఏముందండి మా చెల్లెలు కొడుకున్నాడండి అల్లుడు గోల గోల చేస్తాడండి
ఆ
గోల గోల చేసి ఏదైనా సాధిస్తాడు అండి నా దగ్గర
ఆ అ
అవును
మీరు మా మీరు మావ కదండి అందుకని
మనిషిని కూల్ చేస్తాడండి మనిషిని బాగా
హమ్
ను నువ్వు బాగా చెప్తా అని కూల్ చేస్తారండి హమ్
ఇంకేంది అండి సంగతులు
వస్తా వస్తా అన్నారండి ఇంకా రాలేదు
ఆ
వాళ్ళ కోసమే వేచి ఉన్నామం
స్కూల్ స్కూల్ కి వెళ్తారా అండి
ఆ వెళ్తారండి ఏ
అయితే ఇంకా సమ్మార్ హాలిడేస్ కదండి ఎండలు మంచిగా ఉన్నాయండి అందుకని ఇంట్లోనే ఇంట్లోనే ఉంటారండి ఇంక ఎటు వెెళ్లరు
ఆహా
మళ్ళీ ఒక ఒక నెల ఆగి అప్పుడున్న స్కూల్లో జాయిన్ అవుతారండి
హ్మ్మ్ ఇంకేంటండి సంగతులు తిన్నారా ఏంది మధ్యాహ్నానికి ఏమి ప్రిపేర్ చేస్తున్నారండి లంచ్ కి
ఏదో ప్రిపేర్ చేస్తారండి ఇంట్లో ఏదో క్లీన్ చేస్తారు మరి ఏం చేస్తారని తెలివదు ఎవరు పనీలో వాళ్ళు ఉన్నారండి ఇంట్లో
ఆ ఆ ఎంత మంది ఉంటారండి
మేము మొత్తం ఫోర్ మెంబర్స్ ఉంటామండి
ఆ
ఉమ్ అయితే ఇంకందరు టిఫిన్ చేసాము అయి అయిపోయిందండి ఇంక ఎవరి పనిలో వాళ్ళు ఉంటారండి ఇంకా
ఆహా
ఉ
మ్యారేజ్ అయిందా అండి మీకు
ఆ మ్యారేజ్ అయిందండి మ్యారేజ్ అయ్యిందా అండి ముగ్గురు పిల్లలే అండి
ఆహ ఎవరెవరండి
ఇద్దరు అమ్మాయిలు ఒక అబ్బాయి అండి
ఆహా ఏమే ఏమే చదువుతున్నారండి
అందరూ ఎల్కేజీ అండి ఎల్కేజీ
ఆహా
ఇంకా సమ్మర్ హాలిడే ఇచ్చారండి రేపు వెళ్తారండి ఇంకా స్కూల్ కి
ఆ
వన్ మంత్ ఆగితే ఒక నెల ఆగితే వెళ్తారండి
ఉ ఇంకేందండి
నే
మీ ఊర్లో ఎండలు ఎలా ఎలా ఉన్నాయండి
మా ఊర్లో ఎండలు బాగానే ఉన్నాయి ఈ సంవత్సరం
ఉ
రోజులు ఎండలు బాగానే ఉన్నాయి
ఆ
మనుషు మనుషులు కూడా ఎవరు బయటికి రావట్లేదండి
ఉ
ఉ వానలు కూడా అప్పుడప్పుడు పడుతున్నాయి
ఆ
ఆ ఆ తర్వాత ఆ ఒక్కొక్కసారి నల్లగా ముపట్టింది
ఆ
బట్టి కొంచెం వర్షం వచ్చేలాగా ఉంటది ఓ అట్లా ఉండి కొంచెం ఎండ పోయినప్పుడు ఆ కొంచెం ప్రశాంతంగా ఉ ఉంటారండి అందరు ఈ ఎండ ఎక్కువ ఉన్నప్పుడేమో కొంచెం ఇదిగా ఉంటారండి
ఆ
అయితే ఈ సంవత్సరం ఎండలు ఎక్కువేనండి
అవునండి
ఎండలు ఎక్కువే దానికి తోడు
ఇంకా ఈ వానలు కూడా సరిగ్గా పడట్లేదండి
ఉ
ఇళ్లల్లో వేడిగా ఉంటుంది మీ ఇంట్లో వేడిగా ఉందా అండి
ఆ ఇంట్లో వేడిగా ఉంది
ఆ
పిల్లలు పడుకున్నారు మా అంతకు కొనిస్తాము
ఆఆ
అయితే ఇంగా బయట ఫ్రూడ్ షాప్స్ గానీ చాలా ఉన్నాయండి మా దగ్గర.
ఆ.
అందరూ పాపం ఎండలో అమ్ముకుంటున్నారు ఆ. బాబు జనాల ఎవరూ లేరు.
ఉ.
మక్కువ.
మీరు ఎంతమంది అండి సిస్టర్స్ బ్రదర్సు.
మేమా అండి ఇద్దరు సిస్టర్స్ అండి ఇద్దరు బ్రదర్స్ అండి.
ఆ మ్యారిడ్ అండి.
అందరికి పె పెళ్ళిళ్ళు అయిపోయినాయండి.
ఆ.
అందరికి పెళ్లిళ్లు అయిపోయినీ ఎవరు ఫ్యామిలీస్ వాళ్ళు హ్యాపీగా ఉన్నారండి.
హా.
ఎవరి ఫ్యామిలీస్ వాళ్ళు హ్యాపీగా ఉన్నడి ఆ తర్వాత. ఎక్కడో వాళ్ళు అక్కడో ఉన్నారండి.
అ.
ఇంకా ఏం చేస్తున్నారా అండి. మీ వారు ఎల్లారండి డ్యూటీకి.
ఆ వెళ్ళారండి.
ఊ.
ఇప్పుడే వెళ్ళారు టిఫిన్ అర్జని.
హు.
ఉ. మళ్ళీ మధ్యాహ్నం వస్తారండి.
ఉ
హ.
అ చిన్నగా.
ఆ.
ఇంట్లో వాళ్ళకి సపోర్ట్ చేస్తా అంటే మంచిగా ఉంటదండి డ్యూటీలు బాగా చేస్తారు.
హా.
ఆ పడ్డయ్య వాళ్లకి తీసి చూపిస్తే బాగుంటదండి.
అవునండి.
వాళ్ళకి ఎప్పుడు సపోర్టివ్గా ఉండాలండి మనం.
అవునా అండి.
ఉ. బా. వెళ్ళాలండి వెళ్ళి ఫ్రూట్స్ ఈ కొనుక్కొని రావాలండి. ఆ ఫూడ్స్ కొనుక్కొని రావాలి.
ఆ.
ఇ కొనక వస్తే కొంచెం పిల్లలు అందరు తింటారండి.
ఆ.
మన బాగా రేట్ చాలా ఎక్కువ ఉన్నాయండి ఎప్పుడు కొంచెం తగ్గింది కదా పోయి.
ఆ.
కొనుక్కొని వస్తారండి అన్ని రేట్లు పెరిగిపోయినాయియండి ఈ సంవత్సరం.
అవునండి మీరేం వర్క్ చేస్తారండి.
మే వర్క్ ఏం లేదండి నేను సిమెంట్ వర్క్ సిమెంట్ వర్క్ కార్పెంటర్ అట్లా చేయగలుతానండి
ఏదో ఒకటిలండి
కార్పెంటరు అ పనికి వెళ్తనండి అప్పుడప్పుడు
అ
అదే వెళ్తా ఉంటది, ఏదో ఇల్లు గడవాలి కదండి మళ్ళీ ఇ ఇంటిరెంట్ కట్టుకోవాలి అన్నీ కట్టుకోవాలండి
హ
ఉ
ఇంకేంటి అండి సంగతులు
ఏం లేవండి ఇక మీరే చెప్పాలి
ఉ
మీరే చెప్పాలండి
మాదేముందండి తినడం లెగవడం
ఆ
పని చేసుకోవడం పనుకోవడం అదేనండి ఆ
ఉ
అందరు బాగున్నారండి మీ అమ్మగారు మీ వైఫ్
అందరు బానే ఉన్నారండి
చదు
ఉ అందరు బానే ఉన్నారండి
ఉ
చూపించు కొండి మీ హాస్పిటల్లో ఏదో దగ్గు తన్నట్టున్నారు కదా మంచిగా దగ్గుతున్నట్టున్నారు కదా కొంచెం హాస్పిటల్కి వెళ్ళి చూపించుకోండి
చూపిచుకుంటామండి
ఉ హెల్త్ బాగుంటేనే అందరు బాగుంటారండి
కాదండి ఎండాకాలంలో కూల్ కూలింగ్ నీళ్ళు తాగుతాం గా అండి
ఆహా కూలింగ్ నీళ్లు ఎక్కువ తాక్కూడదండి అయితే
ఎండాకాలనికి తగ దప్పిక అవుతున్నాయండి ఎండ మాలుగా పడుతున్నాయా
కూలింగ్ వాటర్ తాగకూడదండి ఎక్కువ
ఆ
అంటే కొంచెం హాట్ వాటర్ యాడ్ చేసుకని అప్పుడు తాగాలండి
ఆ ఏం తాగుదాం అండి హాట్ వాటర్ ఎండలకి
ఆ లో కూలింగ్ ఐటమ్స్ కూడా ఐస్ క్రీమ్స్ ఇది తినకూడదండి తింటే చల కు అన్నీ వస్తాయండి
అవునండి
హ
ఇంకేంది అండి సంగతులు
ఏం లేవండి మీరే చెప్పాలి ప్రశాంతంగా తిన్నారు ఆ మేము అయిన అంతే అండి అందరు టిఫిన్ చేసారు మీ వోడు పనులోకి వాళ్లు వెళ్ళిపోయారు మేము కూడా ఎవరి పనిలో వాళ్ళున్నాం
ఉ
మళ్ళ ఇ మధ్యానం వెళ్తే మళ్ళ ఏం చేస్తారో తెలిదండి ఇంట్లో అది
ఉ మా ఇంటికాడ ఓ పిల్లాడు ఉంటారండి.
ఆ
వాడైతే తెగగోళ్ళ చేస్తాడు ఒకటే ఎడుత్త ఉంటాడు.
పిల్లలు బాగా సెలవులు కదండి సెలవులు బాగులు చేస్తారండి. ఎక్కువ అందరు వస్తారు.
ఆ
గోల చేస్తారు అందరు
ఆ
గోల చేస్తా ఉంటారు. ఆడుకుంటూ ఉంటారు. తన్నుకుంటూ ఉంటారు కింద పడతారు ఆన్నీ జరుతాయి అండి
ఇంకేందండి సరేనండి ఉంటానండి భాయ్ అండి
తర్వాత చేస్తానండి బాయ్ అండి